హలో
పిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది
ఆ ఓకే అవునా అదే మరి ఏం చేస్త్ స్తున్నారు పండగ షాపింగ్ జరిగిందా అని కాల్ చేసినా ఆ
ఆ ఏం లేదు ఇంకా నాకు చిన్న పాప ఉంది ఈ పాపని పట్టుకోని పిల్లలేని ఆన్లైన్ లో చేస్తున్నాన్ని
అవునా ఆ ఒక్కటి మీ చిత్రాల బట్టలు బావున్నా య్ చూస్తే చూడండి నేను చెప్తా
ఆ సరే చూస్తానులేండి కానీ దాంట్ల కాస్ట్ ఎ ఉంటది కదా
కానీ బట్టలు బాగుంటాయి అందులో అందు కానే నేను చెప్తున్నా మీర్ రు మీ ఇష్టం అది ఎందులోనైన చెయ్యండి. ఆని నాకు అందులో ఇష్టం బాగుం టని ఒక రెండు మూడు వోచ్చినాయి ఆర్డర్స్ అందుక్ కే
అవునా హుహు మీరు మెత్తల చేస్తారా
మ్
హ్ హ్ ఓకే చూస్తాన్లేండి
ఆ తిన్నారా మరి ఆ లంచ్ ఇప్పుడే తిన్నాము అస్ యా చద్ అంటే నేను చదువ్ కుంటాన అన్నమాట. నాకు ఎగ్జామ్ ఉంది దాని గురించి ఏమన్నా మీకు తెలుసా ఎగ్జామ్ హల్ టికెట్ వచ్చిందా అని మీ గురి ఇంటి వాల్ల దగ్గర
ఆ లేదమ్మ నాకు తేలిదు ఏ ఏం చదువుతున్నావ్
బీటెక్ అయిపోతది. ఇప్పుడు అయితే లాస్ట్ సెమిస్టర్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు
ఆహా
ఎగ్జాము ఫిజిక్స్ ఉంది ఎల్లుండి ఏమో ఫిజిక్స్ ఉంది దాని గురించే చూస్తున్నా ఎక్కడైనా దొరుకుతాయ ఆ పుస్తకాలని
అవునా
మీ ఇంటి దగ్గర ఎవరైనా నా బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటే చెప్పండి.
ఆ సరే నేను ఎవరినైనా కనుక్కొన్ చెప్
ఆ ఆ అయితే ఇంగ దాని గురించి నాకేం భయం లేదింగ
ఆహా నేన్ కనుకోని చెప్తాను లే ఎవరినైనా
హ్ తిన్నారా మరి మీరు
ఆ తిన్నాను
హ్ హ్ ఏం చేసుకున్నారు మరి చిన్న పాప అంటున్నారు మరి వంట అయిందా
ఆ తనకు పప్పే డైలీ తన కోసం కొంచెం పప్పే వండుతాను మ్ చిన్న పాప తను కు
మాది ఈరోజు ఆహా మాది ఈరోజు చికెన్ వండినరు
మ్మ్ హ్మ్ హు మాకు తినాలనిపించినప్పుడు తెచ్చుకుంటాము ఒక సాటర్డే తప్పిచ్చి
మ్ హ్
హ్మ్ హు తినం శనివారం తినం
ఆహా మాకేమో వెంకటేశ్ స్వామి రథం చేసుకుంటాం ఏడు వారాల రథం శనివారం అనంగానే నాకు అదే గుర్తొస్తది
నేను కూడా చేసాను అప్పుడు పాప పుట్టక ముందు ఆమె కోసం అని చేస్ శాను ఈ తర్వాత ఇంగ పెద్దగా అయ్య చెయ్యాలి హుమ్
మేమ్ ఇప్పుడే జాబ్ రావాలని రోజు పూజలు గుడికి పోతున్నాం ఎప్పుడు అే అంటే ఎప్పుడు ఏమనా అనిపిస్తే చాలు పోవడమే నిన్న నేను గుడికి పోయినా పెద్దమ తల్లి టెంపుల్ అని చాలా మస్తు పవర్ఫుల్ అన్నట్టు అక్కడ అనుకున్నది జరుగుతది అమ్మవారి దగ్గరిక్ పోతే అంటరు
మ్మ్ నేను కూడా అప్పుడు పాప కాక ముందు వెళ్ళాను అక్కడికి
అవును అక్కడ ఒక కాయిన్ నిల నిలబెడతారు ఒక రూపాయి రూపాయి అయినా నిలబెడితే చాలా మంచిది ఆ నాది కూడా నిలబడ్డది పగని ఒక ముగ్గురు ఉన్నారు అక్కడ నిలబడదు నిలబడదు నిలబడదు అని అంటారు
మ్మ్ ఇక్కడ సేమ ప్రాసెస్సు స్వర్ణ గిరిలో కూడా అట్లాగే ఉంది అది ఉయ్యాలలో పడాలి అనేసి స్వామివారిది ఆ
నేను విన్లే ఈ విషయం
నేను వెళ్ళాను కదా మా పాప పుట్టాక వెళ్ళామన్నట్ టు మాది నా బర్డే కెళ్ళాం మా వారు తీసుకెళ్లారు చాలా లాంగ్ గే ఉంటది అయినా కూడా వెళ్ళాము ఇంగ అక్కడికి వెళ్ళ కా అసలుకు అక్కడ టెంపుల్ అంతా చూసాక బ్యాక్ సైడ్ అక్కడ ప్రసాదం ఇచ్చారు ప్రసాదం ఇచ్చాకడ కూర్చున్నాం కూర్చున్నాక అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంది మిడిల్ లోనే ఉంటది వెనక
అయితే నేనేమో నేనేమో ఇక్కడ ఇక్కడ కూడా విన్నా ఏడుపాయల్ టెంపుల్ అని ఏడువా ఏడుపా ఏడు పాయలుగా పీలిచింది దేవుడు అని అంటారు ఆ ఆ అయితే మేము అక్కడి పెళ్ళినాము ఒక ఆమె దేవుడు వస్తుంది ఆమె చెప్తా చెప్తా అన్నది అప్ అప్పటి వరకు నిలబడ్డా నాకు చెప్పలే లాస్ట్ కి మాద్ దోసిలేమో తిడతా ఉన్నారు అట్లా నిలబడొద్దు నిలబడకు అంత సేపు ఆగాల ఆమె కోసం అనుకుంటా
ఆమె చెప్తుది ఏదైనా సరే మన తల రాతలో ఉన్నది జరుగుతు అవి మనం వినేటప్పుడు మనం వినేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటది కానీ విన్నాక కొంచెం అదోలా ఉంటది అదే డిప్రెషన్ లో ఉంటు మరి మంచి అయినా చెడ అయినా
అవును ఆ కొందరి జాతికి నిన్న నిన్ గుడికి పోయ్య స్ సేంటే నీ జాతకంలో లక్ష్మీ కళ ఉందమ్మా అంటాడు అసలు నన్ను చూడనే చూలే అయినా లక్ష్మి కలా అంటుండు నవ్వుకుంటూ పోతుండు
హ సేమ్ అలాగే అంటారు
ఆ కాని పైసలతో పనండి పైసలు తీసుకుంటారు అన్ని ఏమేమో చెప్తారు
అవునవును
మంచిి జరుగుతది మంచిి జరుగుతది అనే జప్ చెతారు మంచి ఎక్కడ జరిగిినంది మంచి జరిగితే అందరు మనుషులం ఎందుకైతే మనం
సరే మన తల రాతలు ఉన్నద మనకు జరుగుతుది నేను కూడా పెద్ద ఆ పెద్దమ్మ టెంపుల్ కి నా మ్యారేజ్ అయ్యాక ఒక సార్ వెళ్ళను నాకు నెక్స్ట్ ఇయర్ వరకు పాప ఓ ఉండాలని బండ్రు ప్పి కా అయన్ పెట్టాను మళ్ళీ నిలబడింది మళ్ళీ కాలేదు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వెళ్ళాను సేమ్ అదే ముక్కు మళ్ళీ సేమ్ నిీలబడింది కాలేదు ఇక లాస్ట్ టైము ఇంట్రెస్ట్ లేదు పెట్టలేదు
అవునా ఆ దేవుడు చూడండి అను కుంటే రాదు అని ఇకపోతేనేమో భారంమి ఇస్తాడు అనుకున్న
హ నేనప్ప అప్పుడే అనుకున్నాను ఇగ ఆ ఎప్పుడైనా సరే మనకు ఏది కావాల దేవుడు అప్పుడు ఆవా అని మనకు తెలుసు ఆయనకు తెలుసు మనకు తెలియకున్నా కూడా మనకి ఏది ఎప్పుడు ఇస్తే మనం బెటర్ ఫీల్ అయితా మానేసి
మరి ఏం కూర చేసిరు పప్పా అంటున్నారు కదా
నావును పప్పు
ఏమన్నా విశేషాలు ఉన్నాయా రేపేటు వెళ్తున్నారు ఏమన్నా ఉందా స్పెషల్ పోయేది
ఎటు లేదమ్మా ఇ వెళ్తే పండక్కే వెళ్ళాలి ఇ ఈమని తీసుకొని వెళ్ళాలంటే ఈమె ఆ ఉండదు అ నడుస్తుంది కదా ఇప్పుడిప్పుడే ఇగ చూడు ఆటుఊరుకు అటు ఇటు ఊరుకుతది ఎప్పుడైనా డీమర్ట్టికి వెళ్తేనే సినిమా చూపిస్తుంది నాకు
అవునా అమ్మో చా పిల్లలంటే గ ఇట్లా భయపెడతరు కదా మాకు కుమ ఇంగ పెళ్ల్ళగాలే భయంమైతాంది
ఏం భయపడకు అప్పుడు అదొక ఆనందం ఉంటు ఎంత రిస్క్ ఉంటాదో వాళ్ళు గుంచి బజ్జి బుజ్జి మాటల తోటి అమ్మా అది ఇది అనుకుంటా వాళ్ళకి తినబెట్టడం మనకు మనం నమ్మనడం మనం బయపడ్డం అదొక అనుభూతి చెప్తే అర్థం కాదు మామూలుగా కాదు ఇన్ని రోజులు లేరు అన్న బాధ అప్పుడు అయిపోతది వాళ్ళు ఫస్ట్ టైమ్ అమ్మా నాన్నను పిలుతారు చూడు అపు ఉంటదా ఫీలింగ్ అది అసలు మామూలుగా ఉండదు
అవునా మా ఇంట్లో కూడా మా మమ్మీకి అయితే నేను రాంగానే చాలు ఇంటికి పోతే ఇప్పుడైనా హాస్ చల్లింది పోతే ఫుల్ ఫుల్ వాన్డి పేడ్ వస్తది అన్నం కూరలు పప్పు చారు మా ఇంట్ల అన్నిీ వెజ్జే తింటామ అండి అయితే ఇగ రోజు వెజ్ ఈ చేశారు రోజు ఫుల్ ఫుల్ అది ఎంత ప్రేమనో అసలు అమ్మ మా మమ్మీ కి
మనం అమ్మ నాన్న అయినప్పుడే వాళ్ళ విలువ మన
అవును కావచ్చి ఇది మా అది మాత్రం నిజమే ఇప్పుడు అర్థమైతుంది మీ మాట్లాడు
వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ కోపము అప్పుడు మనం కూడా ఇంతకంటే ఇప్పుడు ఇవ మీద ఏదన్నా మా నాన్నకు ఇట్లా చెప్తుంది చికాకు కోపం తెప్పిస్తుంది ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడి చ్చికకాయి ఎంత బెదిరిస్ష్ట గా ఎందుకు బెదిరిస్తూ నవ అమా డరంటడు ఏంద నానా ఇంత చికాకు చేస్తు ఉ అది అది ఇదని అంటే నువ్వు చిన్న ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేసేదానికి ఇంకా నీ బిడ్డ మంచిది చెప్ తింటది నువ్ ఏంద మనది ఆప్పుడు నా మెమోరీస్ జగగుత ఎక్కడున్నాడు
అన్ని మీ నాన్నగారు అన్ని గుడ్ చేస్తూ ఉంటున్నారు అయితే అయితే నవుజ
నువ్వ అంతకంటే ఎక్కువ చేసేదానివి నువ్వు తినకపోయేదానివి ఇంకా మీ అమ్మాయి అయినా మా అమ్మాయి ఎట్లా అన అంటే మేము తింటుంటే ఏదన్నా చేతికి ఇస్తే నచ్చిన నచ్చకుండా ఒక్కొక్క మెతుకు తింటది నోట్లా ఆమకు తినడం రాదు కాద
కలిపి పెట్టండి మస్తు ఉంటదింటా మా మమ్మీ చిన్న అప్పుడు నాకు నెయ్యి పెట్టి కలిపి తినిపించేది వచ్చేదంట అట్లా బాగుంటది అన్నారు
ఫడు నయే ఆమె అన్న ప్రస లేదు ఈమెకు అన్నప్రాసనడి ఇప్పటివరకు ఒక్క రోజు కూడా స్కిప్ చేయ్యలే నేను నెయ్యి
మరి మీకు నెయ్యి దొరుకుతుందా మా ఇంటి దగ్గర కూడా దొరుకుతుంది స్వచ్ఛమైనది కావాలంట పంపిసి చెప్పండి
ఆ నేను చేస్తాను ఇక్కడ పాలు పడతానుమ కోసం
అవునా మీరి ఇంట్లోనే తయారు చేసే మంచిది చిదే లేండి
ఆ నేనే ఇక్క చేసుకుంటాను ఆమె కోసం అసలుకు ఇక మళ్ళీ ఈమెకు ఇలా అలా అనేసి చెప్తాను అన్నట్టు మాడాడి
అవునా అయితే ఆమెకి మంచిగా చికెన్ పెడతారా
ఏమో ఇంతవరకు పెట్టలేదురా
అవునా అయితే చికెన్ లో కూడా కొంచెం మెత్త మెత్తడువి చేస్తారని అంటారు కదా పచ్చళ్ళు మీరు వేసుకుంటారా చికెన్ పచ్చడి మా దోశ తెస్తది సూపర్ ఉంటది అండి అసలు నేనే మో ఇడ తింటా మై ఇన్ అట్లా తెల్వదు తింటా అనే విషయం మ్మ్
అది కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉండాలి మళ్ళీ
ఆ చెప్పను ఇంట్లా తిన్ టా అని తెలుసు ఆ తె తెలివకుండ తినాలిగా
ఆన్తేమళ్ళ చెప్పకూడదు అసలు కొన్ని కొన్ని ఇంట్లా
మ్మ్ ఇంగా మళ అవి మేమోరీస్ ఎందుకైతే ఇంకా కాలేజ్ డేస్ రోజ్ రోజు అంటే ఏమైనా తెస్ మా ఇంటికాడ ఇట్ల చేస్తాది ఇంటికాడ కూడా ఎగ్ చేసుకోవాలన్నా మా ఇంట్లో చేయనియరు బయటకు పోయి ఆంటీ ఇట్లా చేసియండి ఆంటీ అంటే చేస్తది మాకైతే అసలు గుడ్డు గుడా దొరక్ కదండి
అయ్యో అమ్మా ఎప్పుడన్న మా ఇంటికి రండి
ఆ మీరు మంచిగా నాక్ చేసి పెట్టండి రోజు తింట్ ఒక రెండు రోజులు ఉండిపోత తిని పోత త ఒళ్ళ లడ్డుగా అయితా వచ్చి రెండు కిలోలు పెరిగే పోవాలి మరి నేను మా నాన్న చూసి షాక్ కావాలి ఎంద్రా ఇట్లా తయారయినవని
నా బిడ్డ అయితే అస్సల్ కో ఏందినదు
అయితే మీరు మా ఇంటికి పంప్ పడి మా మమ్మీ పప్పు భోజనం తెచ్ చంప్ తతుది రోజు పొద్దున్నే నుంచి తింటనే పెడితనే ఉంటది భోజనం
మ్మ్
మంచిగా వండుతది మ్మ్ మా దోస్తులు ఒక రోజు వచ్చిరు వస్తే రోజు పెట్ ట్ ఆ రెండు రోజులు ఒక ఉగాది పచ్చడప్పుడే ఆ లాస్ట్ టైమ్ ఉగాదికే వచ్చిరూ వాళ్ళు
మ్మ్
కూడా మా అసలు వాళ్ళయితే వాళ్ళు చాలా అసలు చాలా అంటే చాలా నచ్చింది అన్నారు అసలు వామ్మో ఇంత గానం పెడతార మీ ఇంట్లో భక్ష్యాలు అవి ఇవి అని పప్పు భోజనం అంటే చి చాలా రకాలు ఉంటాయి పది పది రకాలు ఇంట్లా పచ్చళ్ళు పొడులు అని అన్ని జ అన్ని చేస్తానే ఉంటది నెయ్యి ఈ చిట్ల పొడి అంటది పా కారపొడి అంటది ఏవేవో పొడులు అంటది అంటీ
అదేలే హు
మీరే మో చికెన్ మటన్ అని ఒక రెండు కూరలు ఉంటాయి కావచ్చు కదా మీకైతే
అవును చికెను మటన్ చికెన్ లో కూడా కొన్ని రకాలుగా టమాటా అని సూప్ అని ఫ్రై అని అట్లా చేస్తాం మళ్ళీ లేకపోతే చికెన్ బిర్యానీ చేూసుకుంటాం
ఉమ్ అవునా
ఎక్కు కరీస్ే చేస్తా ఎందుకంటే బిర్యానీ అంత నాక్ చ్చదు ఎక్కువ కర్రీస్ ైత సింపుల్గా అవుతది పాపతోోటి ఏడవుతది ఆ సలకు ఈమె తోటి ఏది కాదు ఈగ పడుకున్న టైం ఒక నిమిషం సరే అమ్మా
ఆ కట్ చేయండి
ఓకే